ఆ ఏం సంగతులు
మీలో అయ్యే సంగతులు ఒక అమ్మాయిని బస్ ఎక్కిత్తన్నావ్ అమ్మాయి లేసిందా
ఆ ఆమ్మాయి లేషి రెడీ అవ్వడానికేల్లింటుంది
ఆ
అ
దస
ఉ నేను మల్ల ఈ పనుళయిన తర్వాత వెళ్తా స్నానానికి వెళ్ళి టిఫన్ జేషి అప్పుడు దింపుత
అ
ఆ
ఆ డాన్స్ సంగత నేను మొన్న లేయర్లు లేయర్లు యేసి బిర్యానీ చేసా ఒక్కసారి కుదురిద్ది ఒకసారి కుదరది అట్ట
లేయర్ లేయర్లు అంటే ఎలా జేసావు నువ్వు రైస్ లో ఎప్పుడూ మార్పు రాకూడదు రైస్ ఎప్పుడొకేల జేయాలి పైన
ఎలా చెత్తావ్ అవును
అదే ఉప్పు సముద్రం ఉప్పులాగా నీళ్ళు ఉండాలి బాగా ఉప్పగా ఉండాల అన్నమాట
ఆ
సో ఆ నీళ్ళు అలా ఉప్పుగా అయిన తర్వాత అరే ఆ ఉప్పు నీళ్ళలో లవంగాలు చ ఆ స్టార అనేస్ ఆ బ్లాక్ గట్ పొడుగు ఉంటది దాని పేరేంటి ఆ మరాఠ ముగ్గా
ఆ
షాజీరావేయాలి ఖచ్చితంగా
మ్
ఇక ఒక ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ ఇస్తుది ఇంకా యాడ్ నుంచి వస్తది దానికి అవన్నీ వేసి మరికి చాలా బొడ బొడ బడ బుడగలు రావాలి గట్టిగా
మ్
అప్పుడు ర్రైస్ ఏయ్యాల
ఇందులో అందులోనా
ఆ నేరాలో
ఆహా ఏస అమాట తీసత్తారా రైసు
ఆహా ఏసి ఎటీ పసెంట్ కుక్కవళి
ఒకే
ఎటీ పార్సెల్తు కు ఎక్కువంగానే అక్కడ వదిలేయకూడదు వాటర్ వేరు చేయాలి రైస్ వేరు చేయాలి అదే వేరు చేయాలి
అహా
ఎందుకంటె ఉడ్కుపోయిద్ది హండ్రడ్ పర్సెంట్ అప్పుడు అంత వదిలేసి
అవును మా చెత్త బండి వత్తున్నట్టుంది ఆ
మాది అట్లా చేసే ఇయాలి ప్రైస్ లోనే ఉంటది అసలయింది కింద ఎం ఉండదు
హ్మ్!
కింద వుంది మనంతావ్. ఉప్పుగా కారం ఏస్తే అంత ఫ్లేవర్ వస్తది. ఆ కింద కూడా తొందర గట్టయ్యకూడదు రోస్ట్ చేయ్యాల. ఫస్ట్ ఒక ఐదు నిషాలు హై ఫ్లేమ్ పెట్టాల.
హ్మ్!
తర్వాత ఒక పది నిమిషాలు పావు గంట లో ప్లేమ్ లో పెట్టాల.
ఏది కింద చికెనా?
ఆ ఐ మీన్ లేయర్ ఏసింతర్వాత.
ఆహా!
ఆ లేయర్‌ లో కూడా బిర్యానీ ఉడకబెట్టి నీళ్లు ఉంటాయి గదా? అయిగాని, ఈ చికెనో మటనో ఉడకబెట్టినప్పుడు నీళ్ళు ఉంటాయి అయిగాని! ఏ సీ. రోస్టెడ్ ఆనిన్స్ చేసుకొని, రోస్టెడ్ ఆనియన్స్ ఆప్షన్నలే.
హ్మ్! హ్మ్! హ్మ్!
అది సైడ్స్ నుంచి నెయి పోయాలి, మధ్యలో కొంచెం నెయ్యి ఎయ్యాలి. లేదు, మాకు రెండు లేయర్‌ అంటే ఓ లేయర్ కూర, ఓ లేయర్ రైస్. ఇంకో లేయర్‌
నేను అప్పుడు ఫస్ట్ ఒక లేయర్ రైస్ ఏసాను మళ్ళా దాని మీద బిర్యానీ. మళ్ళా ఇంకోలేయరు, రైస్ అట్లా వేసా.
ఫస్ట్ కర్రీ ఉండాల ఎప్పుడైన కిందా. ఎందుకంటే అ వ బెట్. పుట్టినప్పుడు ముఖ్యంగా కింద రోస్ట్ అయితాది.
బాగుంటది రోస్ట్ వేసే ముక్క.
ఓ. కే.
గ్రేవీ కూడా ఎక్కువ ఉండాల, అప్పుడే రైస్ పైకి వచ్చేది ఫ్లేవర్ అంతా.
హ్మ్! హూ! పక్కా! ఇవ్వాల ఆరున్నరకి లేచి బాత్రూమ్ కె ల్ అప్పుడు నుంచి విజిలు ఏసినాడు ఏసి ఏసి ఏ సి ఇప్పుడు వచ్చాడు.
హు హూ హ్! అప్పటి నుంచి కంటే ఇప్పుడు వచ్చేవాడు.
మాకు అటు వెనకాల సందు, మా ముందర సందు ఏ సందులో వేసినా గానీ విజిల్ వచ్చి వినపడిద్ది ఇంట్లోకి. వచ్చేత్తనాడ ఏమోనని, ఆరున్నరకు బాత్రూమ్, బాత్రూమ్ లో ఉన్నదాన్ని గబ గబ. గబాన్ లే సోచ్చా.
చూస్తే లేదు సరే ఇంక నించడానికి వెళ్ళినప్పుడు కుక్కలు ఆగం చేసేస్తాయి వేసుకుంటాడు గాని ఇప్పుడు బయట పెట్టే వచ్చేసా కుక్కలు ఆగం చేసిస్తాయి ఇంక ఈ లోపు ఇంకా ఆడిపుణ్యమా అని లేసేస న్నే
హు అంతైగా వాళ్ళు ఇంక రారా లేటుగా ఒకసారోస్ స్తే
మ్మ్
వాళ్ళొక సారోస్ స్తె మల్లి రాారా
స్తే ఇంక మళ్ళ ఎల్లుండి
ఎలుండా
ఆ రోజు రారు రోజు మార్చి రోజు వస్తారు అం తే మాకు
ఆ సరే
సంగతే
హమ్ ఇంకేంటి మరి
ఎమ్ ఉందమ్మా ఎం మీ లేదు మా ఫ్రెండ్ మెసేజ్ పెట్టింది అక్కడ అక్కల్ల ఆమె అదే మా బందుల్ నంబర్ కావాలంట యాప్ లో ఫోన్ మాట్లాడ్డనికి ఆ
ఆ ఎవరిత్ మాట్లాడ్ తిరికలేదుగా
అదే ఇవాళ కుదర్దూగా
అదే మీ ఫ్రెండ్స్కి చెప్పావ మా మమ్మీ కూడా ఆ ఫ్రెండ్స్ చెప్దాం అనుకొని ఆహా వాళ్ళ నీకు చెప్ తె నువ్వు ఇళ్ళక్ చెప్పావా
ఆ ఫస్ట్ ఫస్ట్ అప్పుడోక టాస్క్ చేసాం చుడు
ఆ అప్పట్లో అందరికిీ లేదు కదా ఇప్పుడే అందరికిీ ఇచ్చాడు ఓన్లీ లేడీస్ కి హు
త్తు ఆళ్ళు చెప్తేనే నాకు తెలిసింది నేనే అమ్మలకిచ్చిం దప్ ప్పుడు మీ ఆవిడ నంబర్
మ్ హు స
హు లేదంటే మనమం అంత సీరియస్ ఇన్వెస్టిగేషన్ చెయ్యంగా తనంతా ట్రై చేసి వాళ్ళు ఓకేలే ఇది కరక్టే అను కొని అప్పుడు ఇస్తేనే అక్క వాళ్ళకి ఇచ్చా నేను
ఆ
చేదా కదావ
మ్ హు అదేలే
ఇంకా అదే
ఏడున్నూరు
ఏమున్నాయి ఏమి లెవ్
ఆ
చికెన్ బిర్యానీ అయిపోయింది ప్రాన్స్ ఆ
అరేంటి ఎగ్ మరి పొరట్ చేసుకుంటావా
ఎగ పొరు టకాదు పులుసు వద్దు ఊరికినా బాయిల్ చేసాను అందులో వ బాయిలర్ లో ఆనియన్స్ కట్జెస్ కని ఫ్రై చేసి ఫ్రై చేసేస్తట ఆపుల్స్ ఎందుకు మీరు
ఆ చేస్తారా
నైట్కి వచ్చేస్తారేమో అందుకని రెండు పూట్లు కలిపి చేసేస్తాను ఎగ్ కర్రీ ఎప్పుడుకి భోజనం చేసి మూడింటికి బయలుదేరితే నాలుగుఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో పదైది అప్పుడు కూడా వచ్చి తింటారు లేదా డౌటే ఏదో ఒక ఎగ్కేసి పెట్టేస
అదేలే
సాయంత్రం గత సాయంత్రం
ఓకే అడీ
అది స మల్లయాడ సాయంత్ర ఉడవమంటు పోదున్నే సాయంత్రం దాకా వంట గదిలోనే ఉన్నంటండది ఈయాదివరంగ ట్రస్టలో ఉ
అదే ఇంకెవర్లేరుగా చక్కవ పడుకుంటావు ఇక ఒకదాని ఎంజాయ్
తెచ్చుకుంటే ప్రశాంతంగా తినచునేను హోటెల్
మ్ అంతలే
అందులోనూ ఈ ఈ రంజాన్ శనివారం వచ్చిందటగా అదేందో శనివారం వచ్చింది
పోయిన సారి అంతే శనివారం వచ్చింది
పంతొమ్మిదీ అంటే ఉగాది పంతొమ్మిది బుధవారమా సోమ మంగళ బుధ గురువారం రంజాన్ శుక్రవారమా శనివారమా ఇరవైయ ఇరవై ఒకటా అంటన్నారు కానీ ఇడికి టెన్త్ క్లాస్ హాల్ టికెట్ లో ఆ పంతొమ్మిది ఇరవై రెండు రోజులు ఎగ్జామ్స్ లేవు రంజాన్ ఉగాది అని
ఉ హు.. ఏముంది ఆ రోజు ఏ రోజు పండుగ ఆ ఒక రోజు అటో ఇటో మార్చు
అటు ఇటు మారు శుక్రవారం శనివారమ శనివారం స
ముందుకైతే ఎళ్లదు అదే ముందు అయితే పెట్టరు దాన్ని తీసి లాస్ట్ అయినా ఏస్తారు గాని
అదేలే
ముందు పెట్టరు అసలు గవర్నమెంట్ ముందు పెట్టే అసలు పద్ధతే లేదు వాళ్ళకి
ఇరవైయే మారుత్తరాని ఉగాది రోజు తీసేసారు ఆహా ఆల్రెడీ ఇంటిమేషన్ చేశాడు పోయిన సార్ కూడా అంతే ఆ పండగ ఇటుప్పుడు వచ్చద్ద చూసుకుని దాన్ని బట్టి ఇరవై గాని ఇరవై ఒకటి గాని అని ఇంటిమేషన్ ఇస్తారు ఆ ఆ ఒక్కటే ఆ రోజూ ఇండెక్స్ ఎగ్జాము ఇరవై ఇరవై ఒకటి ని పెడతారు అది ఆ టైం కి ఇంటిమేష్ చెట్టో ఇత్తారు మరి
అదేలే
స్కూల్ వాళ్ళకి తెలుత్తాయి ఇంగ
అదే ఎవన్నా ముందుర ఎగ్జామ్ రాస్తారో అప్పుడు చెప్తారామో
అప్పుడు జెప్తారు పజ్జెనిమిది ఉంది ఇప్పుడు పదహారు ఉంది ఆ పదిహేడు లేదు ఎగ్జాము పజ్జెనిమిది ఉంటది ఉ.. అది సంగతే
ఇంకా ఎంటీ
ఏముంది ఏమిీ లేదు అది సంగతి రే
కోట్ బోల్లే గ
ఆ మాకు రేపటి నుంచి హాఫ్ డేసే
ఊ..
మయి మాదెం హాఫ్ డే లాన్ టిది ఏదో సినిమాలా ఆడంటడు ఏదొ కుర్ చి లాంటిది కూర్చోకండనీ, మది హాఫ్ డే లాంటిది. ఎయిట్ థర్టీ టు ట్వెల్ ఫార్ ఎయిట్ థర్టీ టు ట్వెల్ ఫిఫ్టీ.
ఆ ఎగ్జాము
ఎగ్జామ్ కాదు మార్క్స్ స్కూలు ఆడ్ ఎగ్జామ్ వేర్లే అది ఎయిట్ తర్టీ టు ట్వల్. ఫార్టీ ఫైవ్ మళ్ళా
మ్మ్ ఆహా మీర్ ఇన్విజిలేషన్ చేయాల?
ఆహా మాకు ఇన్విసిలేషన్ కాదు పిల్లలకి స్కూల్ ఉంటదిగా! స్కూల్ సెంటర్ ఉంటే సెలవిస్తారు. మాకు స్కూల్ సెంటర్ లేదు కదరా! సెంటర్ ఉన్న స్కూల్లయితే మధ్యానం పెట్టుకుంటారు. మా స్కూల్ సెంటర్ లేదు. ఎయిట్ థర్టీ ట్వల్ థర్టీ మామూలు క్లాసెస్ త్రీ టు ఫైవ్ థర్ టె అంటే మూడింటికి ఏం చేత్తారు? ఏదో పనికిమాలిన్ రై రాయ్పిచ్చి మళ్ళా, ఏం చేత్తరు రెండు ముక్ ఊరి మీదకొదిలేత్తారు క్యాంపెనింగ్కి.
ఉ ఉంటాన్ ఉంటాను. నేను జెస్ తనప్పుడు చెప్పు మొత్తం.